హలో
బావున్నావా
ఆ బావున్నా నువ్ బావున్నావా
ఉమ్మ్ బావున్నా ఏం చేస్తున్
ఏంటి నువ్వేం చేస్తున్నావ్
తింటున్నా
అవునా ఏ కలర్
పప్పు చేసినాం ఆలుగడ్డ ఫ్రై చేసినాం
అవునా
తిన్నారా మీరు
ఇంక తిన్లేదు
ఎందుకండి టైం ఐపోతుంది గదా
ఊ అయిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్ అయింది అయితే తింటం
తినాలండి టైంకి టైంకి తినకనే అన్ని అనారోగ్య సమస్యలు ఓస్తున్నాయి మా ఇంట్లో అయితే ఇప్పుడు మా మమ్మీకి మా అక్కకి అట్లానే ఉంది అసలు
అవునా టై కి తినకుండనా
అ
టైంకి తినక పోవడం వల్లనా
అవునండి ఇంగ మా డాడీకి నైట్ షిఫ్ట్ డ్యూటీ ఉంటది మళ్ళీ దానికీడ అప్ అండ్ డౌన్ చేస్తారు అంటే మా డాడీ అని కాదు ఎవరైనా కూడా టైం కి తినకపోతే అంటే ఇప్పుడు వర్క్స్ అట్లా ఉన్నాయి కదా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఉద్యోగాలు అట్ల ఉన్నయి టైం టేబుల్ లేదు ఇంకా వాళ్ళు మంచిగా బతకాలంటే ఇగ వర్క్ చేయక తప్పదు
అను
ఫ్యామిలీ కోసము ఊమ్మ్ క తప్పట్లేదు ఇటేమో చూస్తే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి
అది రెండెట్ట జూసుకోవాలి గద బ్యాలన్స్ చేసుకోవాలి అది అది మానకూడదు అది తినడము గుడా ఇంపార్టెంట్ గద
అవునండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బావుంటేనే గదండి ఉద్యోగాలు ఏదైనా గానీ చేస్తా
అవునవును
అందుకు అవునండీ ఆలుగడ్డ కర్రీ ఎ మా అక్క జెసింది ఊం పప్పు ఏం మో మా అక్క చేసింది కనీ నేను ఆలు ఫ్రైడ్ రైస్ చేశాను
అవునా ఎట్ల ఎసిండ్రు ఒకసారి జెప్పండి
నైట్ అన్నం మిగిలింది ఇంకా మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎ ట్లా జెస్తమొ అట్లా ఆలు ఫ్రైడ్ రైస్ చేశాను చాల బాగుంది
అవునా
ఇది ఏం లేదండి ఈజీనే ఇది ఉమ్ అంటే ఆలుగడ్డల్ని చిన్న చిన్న ముక్కలుగా గోసుకోవాలే అంటే ఇప్పుడు చిప్స్ కు ఎట్లా చేస్తాం రౌండ్ గా కాకుండా ఇంక ముక్కలు అన్నట్టు
ఆ కర్రీకీ కోసినట్టా
కరిీకి కోసినట్టు ఓన్లీ ఆ ఆయిల్లో వేపుకోవాలి
ఆ ఫస్ట్ ఆయిల్లో వేపుకున్న తరువాత ఏసు
ఆ ఆయిల్లో వేప్ కున్న తర్వాత మ్
అవి అవి బాగా క్రంచిగా కావాల లేకుంటే కొంచెం మెత్తగా సాఫ్ట్ గా అయిపో అయిపోతద
అంటే కొంచెం ఆ కురుం కంచిగనే కావాలి
అవునా
అంటే మెత్తగా తినే వాళ్ళు ఉంటారు కదా మెత్తగా తినే వాళ్ళు ఉంటే గిట్ల అట్లనే ఉన్నా మంచి ఏ ఎక్కువయితా ఎట్లా ఉండే ఇట్ల ఇష్టం ఉంటే వాళ్ళకి ఇట్లా కూడా చేసుకోవచ్చు ఇంకా ఆ ఎట్లా అం టే వీటిని ఓన్లీ ఆయిల్లో కాల్చినంక తీసి పెట్టవు పక్కకు పెట్టే అవసరం లేదు ఇందులోనే ఉల్లిగడ్డచ్చ చిన్న పీసెస్సు పచ్చిమిర్చి కూడా వేస్ సీ అందులోనే ఇగ అవి ఇవి ఆరెంజ్ కలర్ లో వస్తాయి కదా
ఊ
ఇప్పుడు ఇంకా ఇందులోనే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేయాలి
వేసాక ఇంకా పసుపు కారాము ఉప్పు మసాలా కొంచెం వేసి అన్నంని ఇట్లా చేసేసి వేస్ తే బావుంటది పోని కన్నమేనా ఫ్రైడ్ రైస్ చేయినా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయినా మేము తినము పులిహోరనైనా అంటే ఈ రకంగా జేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటది పె పిల్లలు గూడా చాలా ఇష్టంగా తింటారు
అవును వెరైటీ వెరైటీలు కోరుకుంటున్నారు ఇప్పుడు అందరూ
అవునండి ఇగో చేతిలోనే ప్రపంచం సెల్ వచ్చేసింది కదా
అవును చదు
వేస్ట్ చేయకుండా కూడా ఇట్లా వాడుతున్నారన్న మా మాట
అవును
మీరేం కూరవండారు
ఊ మాది పప్పు చారు
వా కలిపి జేసారా విడివిడిగా చే
విడి విడిగానే చేశాం పప్పు అండ్ చారు రసం అంటారు గదా రసం ఊ అండ్ టమాటో చట్నీ
టమాటా చట్నీయా
నా
బా డెడ్ చాలా బాగుంటదండి ఇట్లా చేస్తే ఇష్టంగా తింటారు పిల్లలు కూడా
అవును బావుంటది ఆ కాంబినేషన్
ఉ అదే మరి
మీరు ఏస్తార మామిడికాయ పప్పు అట్లా ఇంట్లో
మామిడికాయ పప్పు అంటే ఇక సమ్మర్ వచ్చినంకనే
ఉమ
అంటే ఇప్పుడే చిన్న చిన్న కాయలు కాస్తున్నాయి ఆ ఇంకా పిందెలయిన ఆ మా పెరట్లో ఉందండి
అవునా
ఆ వాటిని ముక్కలు గోసి అంటే నాక ఇంకా రాదు మామిడికాయ పప్పు కాని మా మమ్మీకి వస్తది మ అమ్మగారే జేస్తారు బాగుంటదండి పుల్ల పుల్లగా
నేను ఇప్పుడు ఒకసారి తిన్నా గని ఎప్పుడు వండలేదన్నట్టు
మీ ఇంట్లో గూడా చెట్టు ఉంటే ట్రై జేయండి ఒకసారి
ట్రై చెయ్యాలి.
ఊ అంటే పొడవుగా కోసుకోండి ముక్కలు అడ్డంగా కాకుండా. అంటే ఇస్ సోరకాయ ఉంటది గదా, సేమ్ అలాగే అన్నమాట.
అవునా
హ్మ్ బాగుంట్ ట్టదండి. అంటే పుల్లగా ఉంటదీ. టేస్ట్ గూడా చాలా బాగొస్తది.
ఇంకా క్విక్గా అయ్యే రెసిపీస్ ఏమన్నా ఉన్నాయా.
రెసిపీస్ ఆ అంటే నిన్ననే నేనూ ఇడ్లీ పిండి తోటి చేసాను. గుంత పొంగనాలు. తెలుసా
ఆ తెలుసు.
ఆ అంటే దోశల పిండి తోటి ఎక్కువగా చేస్తుంటాను గానీ, ఇంకా ఇడ్లీ పిండి మిగిలిపోయిందీ అప్పుడప్పుడూ పునుగులు వేస్తూ ఉంటాను ఇగ పునుగులు ఎందుకనీ గుంత పొంగనాలు చేసాను.
అవునా
ఒచ్చా మీకు ఇ పొంగనాలు
మా ఇంట్లో అది పొంగడాలు ఏసేది అది లేదు.
ప్యాన్ ఉంటది.
ప్యాన్ లేదు
అవును అంటే తిన్నారా మీరు
ఆ తిన్నా బానే ఉంటది ఒకసారి టేస్ట్ చేసాను గాని
హు అంటే నేనూ మా ఇంట్లో ప్యాన్ ఉందీ చాలా డేస్ అయింది ట్రై చెయ్యకా. ఎందుకం అంటే అది దానిదీ నాన్ స్టిక్ పోయిందండి. నాన్స్టిక్ పోతే అవి తియ్యడానికి రాబట్టి ఇది ఏం లేదు. ఇంకా నిన్న యూట్యూబ్లో చూశానూ. ఎందుకు ఇట్లా అయితుందంటే కొంచెం ఆయిలూ ఆ గుంటల్లో ఎక్కువ పొయ్యాలన్నమాట. ఫస్టా కొంచము ఇరిగి పొయినయి ఇంక తర్వాత వేస్ట్ వేస్ స్తూంటే చాలా బాగా వచ్చాయి రౌండగా బాగా ఎల్లినయ్ చాలా డేస్ అయితుంది గదా ఇంక్ క తిన్నారు ఇంట్లో వాళ్ళు గూడా.
ఊహు
ఈ రోజువారి పనులు చేస్తూ ఉంటే చాలా నలువు నొప్పులే వేస్తుందండి బాబు
అవునండి
ఈ పనులకే రోజువారి పనులకే అసలు అవ్వట్లేదు
డైలీ రోజు అప గిన్నెలు గో మార ఊ సరి బట్టర్ విడాల వంట చెయాల
అసలు ఈ పనులకే ఉంన్నామా ఈ రోజులన్నీ గడుస్తున్నాయా
ఇవి చేసేసరికి మొత్తం ఇద అవుతుంది
మనుషులకి ఒక దాని తర్వాత ఒకటి ఆశ అనేది ఉంటది ఇప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నాం అనుకోండి నెక్స్ట్ చదువుకోవాలి మంచి ర్యాంక్ రావాలి దాని తర్వాత ఉద్యోగం దాని తర్వాత పెళ్లి దాని తర్వాత పిల్లలు దాని తర్వాత ఇల్లు దాని తర్వాత కారు ఏదో ఒకటి అంటే ఆశకి హద్దు ఉంట
ఒక కోరిక నరవేరుత ఇంకోరిక స్రార్ట్ అయితే ఇది కావాలి అని చెప్పేసి అంటే అది కోరిక ఉంటనే కదా మనం చెయ్యగలుగుతా మీది సాధించాలని చేస్తారు ఈ కోరిక ఏం లేవనుకోండి అంతేన కని కొన్ని కొన్ని ఉండాలి కోరికలు ఉంటేనే దానికోసందా వచ్చసేది
అవునండి కానీ అవన్నీ వదిలేసి ధ్యాన మార్గం సత్య మార్గంలో ఉండొచ్చు కదా
ఆ అట్లా కూడా ఉండొచ్చు
ఆ
అంటే ఇప్పుడు పోయగారుంటే ఇప్పుడు రేపటి కోసం రేపు రేపు ఉంటాము లేదో తెలియదు కానీ రేపు ఉంటామని ఆశతోటే కదా అది అది ఒక ఆశనే కదా కోరికనే కదిపు ఉంటామని కాన్ఫిడెన్స్ తోట కదా మని చేసేది
ఇప్పటి రోజు అలారం పెట్టుకుంటున్నామంటే
లేది తెలియదు కదే ఉంటామని ఆశ తట్టే పెట్టుక్కునేది
అవునండి అది కూడా కరెక్టే కానీ ఆ ఇప్పుడు నార్మల్గా ధ్యానం చేసుకో కూర్చున్నా కూడా ఆకలి అయితే అయితది కదా వంట తినాలంటే కూడా ఆ చేసుకోవాల్సిందే కదా చేసుకోవాలంటే పని కావాలి మనీ కావాలి ఆ మనీ కావాలంటే పైసలు కావాలి పైసలు కావాలంటే ఏదో ఒక జాబ్ కావాలి
అవి చేసియచ్చు కానీ వాటి కూడా లిమిట్ ఉంటది టైమ్ ఈ టైమ్ వరకు ఇట్లా అని
ఉహు
కొందరు అప్పట్ అప్పట్లో ఏంటిది ఋషి షులు వాళ్ళు తపస్సు చేసి అన్ని చేసి తేవాలంట కానీ ఇప్పట్లో అది సాధ్యమవు తదో లేదో తెల్వది మరి అంతా వాళ్ళన్ని డేస్ అన్ని సంవత్సరాలు ఇట్ల ఉండే వాళ్ళం
సంవత్సరాలు యుగాలు అట్లా తపస్సు చేయబట్టే దేవుళ్ళు ప్రత్యక్షం అయ్యే వాళ్ళన్ అంత శివుడు గానీ ఇప్పుడు అలా చేయడం లేదు దేవులు రావడం లేదు. ఇప్పుడు అట్ల చేయాలన్నా మనలోనే దేవుడు ఉన్నడని చెప్పేసి సాయం చేస్కుంటూ పోవాలె అంతే అండి.
హ్
మనం సాయం చేస్ తే మనమే దేవుళ్ళం మనకైతే ఎవరు సాయం చేస్తారో వాళ్ళే మనకు దేవుళ్ళు.
ఆ మనం హెల్ప్ చేస్తే తిరిగి ఏదో ఒక రోజు మనక్ గుడా తిరిగి వస్తది ఆ హెల్ప్
అవునండి కర్మ కూడా ఊరికే పోదండి. చిన్నది చేసినా కూడా అది తిరిగి వస్తూనే ఉంటది ఏదో ఒక విధంగా వాళ్ళు అనుభవించింది బాధ మనం అనుభవించక తప్పదు.
అవునవును
తే చేసేటప్పుడు చూసీ పొరపాట్లు జరిగినప్పు అద్ తెల్సి అంటే తెలియక ఏదన్న చేస్తే
తెల్సి అంటే ఒకోసారి ఎమోషన్స్ ఆవేశం ఒకసారి మనం కంట్రోల్ చేస్కోలేం అట్ల అలా కొన్ని కొన్ని మిస్టేక్స్ అయిపోతయి. తర్వాత ఏమో అరే రిలైజ్ గిట్ల చేసినం అట్లా చేసినం అనుకుంటాం.
అవునండి ఆవేశంలో ఇంకా
ఆ తీస్కుంటం అరే ఆవేషయంల అప్పుడు మనకి ఏం ఏం వెలగదు అది అది చేసేయాలె అది అయిపోవాలన్నట్ టు బిహేవ్ చేస్తాం. అది అయిపోయిన తర్ తర్వాత అప్పుడు రిలైజ్ అరే ఇట్లా చేసిన నేను అంత కోపం కొంచెం తగ్గించాల్సింది అట్ల అనిపిస్తది.
అవునండి కరెక్టే
ఓకే అండి మరి
హ సరే అండి మ ఉంటాను ఆ